హలో విన్పిస్తందా.
ఆ అనిపిస్తంది, ఏం జేస్తాన్నావ్.
దీంట్లో స్పీకర్ ఆప్షన్ లేదా?
ఉమ్ హు లేదు.
బర్డ్స్ బేట్టుకొని మాట్లాడాలా.
ఆ అమ్ అమ్ బర్డ్స్, ఆ బర్డ్స్ పెట్టుకో.
అసల్ ఛార్జింగ్ అయితే ఆగద్. హలో ఏం చేస్తున్నావ్.
ఏం చేస్తలేను, ఉట్టిగానే బయట కూర్చోనీ ఉన్న నువ్వు.
నేన్ గుడా బయట కూర్చుని ఉన్నా, ఏం చేయ్ లేదు.
తిన్నావా.
తిన్నా, ను తిన్నావా. అవునా, నేను తే. అవును, చాలా పూర్ గా ఉంది.
ఏం చేద్దాం అయితే,
ఆ.
ఏం చేద్దాం అయితే.
గేమ్ అనా, గేమ్ ఏమన్నా ఆడదామా.
ఆ మొబైల్ గేమా.
కాదు, వుడ్ యు రాదర్ గేమ్.
అదేంటి?
నేను రెండు ఆప్షన్స్ ఇస్తా, నువ్ ఒకటి సెలెక్ట్ చేయాలి.
ఉమ్. ఇంట్రెస్టింగ్ గా ఉంది, సరే అయితే.
ఉమ్ సరే. నువ్వు ఫ్లయింగ్ పవర్ కావాలా లేదా? టెలిపోర్టేషన్ పవర్ కావాలా?
నాకైతే, టెలిపోర్టేషన్ పవర్ కావాలే.
టెలిపోర్టేషన్ ఎందుకు?
అంటే, ఒకే సమయంలో రెండు చోట్లు ఉండొచ్చు కదా. ఇన్స్టాంట్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అప్పుడు ట్రాఫిక్ ఏమిండదు. అవునా
మ్ఉ
ఏం మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి?
నెక్స్ట్ క్వశ్చన్ ఏం అంటే నువ్వు ఓష ఓషన్ బాటమ్ ఎక్స్ప్లోర్ చేయాలి. చెయ్యలేదా స్పేస్ ఎక్స్ప్లోర్ చెయ్యాలా? నువ్ బాటమ్ ఎక్స్ప్లోర్ చేయ్యాలా స్పేస్ చెయ్యాలా అంటే నీకేమి ఇష్టం బాటమ్ ఓషన్ ఇష్టమా? స్పేస్ అంటే ఇష్టమా?
నాకైతే స్పేస్. నీకు
ఎందుకు?
నాకు ఎందుకంటే యూనివర్స్ లో ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి కదా,
అవునా? నేను సో ఓ ఓషన్ సెలెక్ట్ చేస్తాను.
ఆ అంటే షార్కో కోసమా.
కాదు రా అన్నోన్ క్రియేచర్స్ చూడడానికి అక్కడ ఇంకా షార్క్సే కాదు. ఇంకా చాాలా ఉంటాయి కదా.
ఆ అవునవును.
హమ్ మ్ ఆ హలో!
ఆ హా హా చెప్పు
ఉ షార్క్స్ పగలైతే ఇంకా వేరే కూడా ఉంటాయి కదా.
ఆ అవునవును ఇంకా నెక్స్ట్ క్వశ్చన్.
ఇంకా సరే. నువ్వు ఒక ఇ ఇయర్ మొబైల్ లేకుండా ఉండగలవా లేదా లేదా ఇంట్రెస్ట్ లేకుండా ఉండగలవా?
నేను.
మ్
మొబైల్ లేకుండా ఉండగలను ఇంటర్నెట్ లేకపోతే, చాలా కష్టం కదా
అవును నువ్వు మొబైల్ లేకుండా ఉండగలవా? లేకుంటే ఇంటర్నెట్ లేకుండా ఉండగలవా?
మొబైల్ లేకుండా ఉండగలను.
ఆ
అవును కానీ ఇంటర్నెట్ లేకుండా కష్టమే కదా.
నేను మాత్రం రెండూ కష్టమే రా
ఆ నేను అంతేలే అది నిజమే కానీ ఏదో ఒక ఆప్షనే అనేసి. ఇ మొబైల్ అని చెప్పినా.
ఉ ఓకే ఓకే అది నిజం
ఇంకా నెక్స్ట్ క్వశ్చన్
హలో!
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి?
నెక్స్ట్ క్వశ్చన్ మరి లైఫ్ లో సక్సెస్ ఇంపార్టెంటా లేదా హ్యాపీనెస్ ఇంపార్టెంటెంటా. అయితే
నాకైతే హ్యాపీనెస్.
హ్యాపీనెస్సే ఎందుకు?
అంటే సక్సెస్ ఉన్న హ్యాపీనెస్ లేకపోతే యూజ్ ఉండదు కదా.
కరెక్టే రా నువు చానా బుద్ది గా అ ప్రాక్టికల్ ఆన్సర్
ఉమ్ మరి నువ్వు
చెప్పు
మరి నువ్వు ఏమి సెలక్ట్ చేసావ్.
హలో ఉమ్ చెప్పు నేనా సక్సస్ ఉన్నా నేను కూడా హ్యాపీనెస్ చేస్తారా. సక్సెస్ ఎప్పుడన్నా అవ్వొచ్చు ఫస్ట్ మనకంతా మనం సోల్ సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి కద్. ఆ
ఉమ్ కరెక్టే ఇంకా నెక్స్ట్ కొశున్ ఏంటి?
మరి లైఫ్ సక్సెస్ లేకపోతే యూజ్ ఏంటి. చెప్పు సక్సెస్ ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే యూజ్ ఏంటి.
ఊమ్
కరక్టే కదా వరకు
ఆ నేను కూడా హ్యాపీనెస్సే సెలెక్ట్ చేస్తా.
ఉమ్ ఇంకా నెక్స్ట్ కొశున్ అడుగుతాను ఒకవేళ నువ్వు పాస్ట్లో ఒక ఈవెంట్ మార్చగలిగితే ఏం మారుస్తావు నీ అయిపోయిన పాస్ట్ లో
నేనైతే స్కూల్లో కొన్ని మిస్టేక్స్ చేయ్కుండా ఉంటాన్.
నా నేను మాత్ మాత్రం ఎగ్జామ్స్ ముందు టైం వేస్ట్ చెయ్యకుండా ఉండ
ఆ అవునవును ఇది కూడా బెస్ట్ పాయింటే కానీ అది జరిగని పని మన వెనక్కి వెళ్ళినా కూడా మనం చేసేది అదే చేస్తాం.
అవును రా.
ఉమ్
ఒకవేళ ఫ్యూచర్లో ట్వంటీ ఇయర్స్ తర్వా లైఫ్ చూస్ చే చూస్ ఛాన్స్ చూసే చాన్స్ ఫస్తే చేస్ స్తవా?
ఆ ఖచ్చితంగా చూస్తాను.
భయం ఉండదురా నీకు
అంటే భయం అంటే ఉంటుంది కానీ అంటే ఫ్యూచర్లో ఏం జరిగిందా అని క్యూరియస్ సిటీ కూడా ఉంటుంది కదా తెలుసుకోవాలని
అవును అవును నైస్ రా నేను మాత్రం చూడన్ రా
అవునా ఎందుకు?
ఎ స సర్ సర్ప్రైజ్ స్పాయిల్ అవుతుంది కదరా
ఆ అది కూడా కరెక్టే లే
ఉ మరి ఫేమస్ అవ్వడం ఇష్టం లేదా? రిచ్ అవ్వడం నీకు ఇంకో కొశున్ అడుగుతాను. నీకు ఫేమస్ అవ్వడం ఇష్ ఇష్టమా లేదా రిచ్ అవ్వడం ఇష్టమా?
నాకైతే ఆ రిచ్ అవ్వడమే ఇష్టం అంటే ఫేమస్ అవ్వాలని లేదు ప్రస్తుతానికి ఈ మన అవసరాలకు తగ్గట్టు మనీ ఉంటే చాల అనుకుంటున్నాం
అంటే ఫేమ్ వద్దారా నీకు రీచ్ అయితే ఒకటి చాలా
అంటే ఫస్ట్ రిచ్ అవ్వాలి కదా మళ్ళ ఫేమ్ గురించి ఆలోచిస్తా
ఓ ఫేమ్ త ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి
నిజమే
ఉ మరి
మరి నువ్వు
నేను కూడా రిచ్చేరా డబ్బులు ఉండాలి కదా ఫస్ట్ డబ్బులు లేకపోతే సాగ ఇ లైఫ్ ఎక్కడ చూసినా ఒక్కసారి వెళ్ళిపోతే ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అంతా పె
కరెక్ట్ కాళ్ళు బయటకు పెడితే
అంతే నా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సరేరా ఇంకా నువ్వేమైనా ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అడుగు
ఆ నేనా
ఉ
టి తి నువ్వు నిద్ర లేకున్నా ఉండగలుగుతావా లేకపోతే ఫుడ్ లేకుం ఉండగలుగుతావా చాలా రోజులు
ఏమంటావురా
అంటే ఫుడ్ ఫుడ్ చాండోలు తినకుండా ఉండగలుగుతావా నిద్ర లేకుండా ఉండగలుగుతావా అవా
వినిపిడం లేదు కట్ వస్తుండి నేనైతే ఫుడ్ లేకుండా ఉండలేను రా
అవునా ఎందుకు
ఎందుకంటే నిద్ర ఫుడ్ ఫుడ్ పడితేనే కదరా మళ్ళీ మనమన్న దానికి ఫడ్ ఫుడ్ కూడా తినకపోతే అంతేరా
ఉ కరెక్ట్
అ ఇగా మరి నీకు
నేనైతే నేను అదే లే అంతే
నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ కదరా
అయరాంగసారి చెప్పు
నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ కదా
కరెక్టే
ఉ
అ
ఉ నాకు కూడా రెండు ఒకరా కాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ కి ఇవ్వాలా
ఇంకో క్వశ్చన్ అడిగిన ఇంకో క్వశ్చన్ అడిగనా
ఆ అడుగురా
ఒకవేళ ఇన్విజిబుల్ అవ్వచ్చు అంటే ఏం చేస్తావు నువ్వు
క్రికెట్ స్టేడియంలో ఫ్రీగా మ్యాచ్ చూశాను రా
మ్ కరెక్టేరా
చానా ఇష్టం రా
ఆ అవున అవును చనా పే చేయ్యాలి కదా స్టేడియమ్స్ లో వెళ్లాలంటే
అవునురా వెళ్ళ ఒక్కటే అంటే మళ్ళ అ ఫుడ్ కూడా ఎక్స్పెసీవ్ ఉంటాది
గుడ్ డెసిషన్ రా నేనైతే మూవీస్ ఫ్రీగా చూస్తాడ్రా
అ!
నేనైతే మూవీస్ ఫ్రీగా చూసేసి వచ్చేస్తా థియేటర్స్ లో
అవునా మరి క్లవర్ ఫెలోరా నువ్వు
మ్మ్మ్ అవునవును ఇంక ఏం తిన్నావా
మ్
హెలో తిన్నావా
మేమే ఫుడ్ చేసుకొని తిన్నాము
అవునా సరే నేను తినేసి వస్తా మళ్ళ చే సి మాట్లాడదాం క్వశ్చన్స్ మళ్ళి అడుగుతా
అ
అ
కట్ అవ్వడం లేదే
కట్ చేయ్యి అడకాల ముగించండి అని ఉన్న ఆప్షన్ ఉంటుంది కదా
ఇ ఎండ్ కాల్ ఉంది క్యాన్సిల్ ఉంది రెండు అవ్వడం లేదు
అవునా
నువ్వు గట్ చేయ్
నేను కట్ జేసా కాల్ తీసుకోదనుకుంటా సరేలే నేనే కట్ చేస్